ఆ ఇన్పిస్తాంది.
మయ్ బ్రతికిచ్చావ్
ఊహు తిన్నవా
తిన్నావ ఏం చేస్తున్నావ్
నేనా మాట చ్చింటె ఇక రెండు క్యాన్ లో నీళ్ళు అయితాయి పోయి నీళ్లు బట్టుకొచ్చి పిండి రుబ్బుకొని వచ్చి ఊరంతా తిరిగేసినాము అంటే మా అన్నని నేనే తిప్పిన అన్న నైట్ అయింది కదా ఇట్ల అట్టా తిరుక్కొని ఇంటికి పోదావు అ నడినా నా కోరిక మేరకు తిప్పి తిప్పి ఇంటికి ఇంటికి లాస్ట్ ఇంటికి తోడుకొచ్చినాడు
నీ బర్త్డే కోసం వచ్చానా నేను
అట్లేంలా ఇక్కడే ఉంటాడు మా బాబాయ్ వాళ్ళు
అమ్ తెలుసులే అట్టు సైడ్ ఉంటారు కదా
పిండికి వాటర్ కి ఆ
నీ వాయిస్ అప్పుడప్పుడు బ్రేక్ అయితాంది
ఇక విని వెళ్ళిపోయారా సాయంకాలమే
ఆ వెళ్ళారు అ
ఇంగ నీళ్ళు లేవు ఇంట్లో అసలు
నైట్ ఎక్కడ ఉంటారు వే
ఉమ్ నీ ళ్ళు ఇంట్లో అసలు వాటరే లేదు ఇంకా ఆ నీ ఏ
నైట్ అంతా జర్నీనా
హుమ్
ఏంది అంత సేపు పడుతుందా
గుంటూరు అంటే విజయవాడని దగ్గర దగ్గర విజ విజయవాడ గుంటూరు మధ్యలో ఉమ్
నీ అమ్మ నైట్ ఎంత అంకుల్ డ్రైవ్ చేస్తారా
ఏ కాదు బస్సు బుక్ చేసుకొని బస్ లో పోతన్నారు
ఓకే ఓకే మళ్ళ ఆడ నుంచి అంత తిరగని కష్టము అవుతుందండి కార్ లో వెళ్తారేమో అనుకున్నా
ఆమ్ మామూలుగా అయితే ఒక స్టార్టింగ్ లో ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అంతా కార్ లో పోయిన్నాము ఇంకా మళ్ళీ కార్ కి డీజిల్ ఎక్కువ ఇంకా తోల్ లేము అనేసి బస్ బుక్ చేసుకుంటానారు ఆ తర్వాత నుంచి
డీజిల్ ఏమో గాని తోల్లేరు అంత దూరం ఓ
ఆ అదే నైట్ అంతా అంటే కష్టం
మార్నింగ్ డ్రైవ్ చేసినామనుకో ఎండ నైట్ డ్రైవ్ చేస్తే నిద్ర
ఉహుహు రేపు ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్
మధ్యాహ్నమే టూ కి స్టార్ట్ అయితది
మధ్యాహ్నం మా ఇంగ వాళ్ళ వచేడప్పుడు మొన్నాడైతుందే
అవును రేపు రాసుకొని ఈవినింగ్ బస్సు ఈ రోజు ఎక్కినట్టే రేపు ఈవినింగ్ కే ఉంటుంది మదనపల్లికి
మార్నింగ్ ఉండవు మ
నేను రేపు పొద్దున అయిపోతే నైట్ కల్లా నీ దగ్గరికి వస్తారేమో నైట్ సెలబ్రేషన్ చేస్తారేమో అనుకున్నాం
అమా అంత సీన్ లేదు సార్
హు హమ్
హో
ఏం మళ్ళ రాయనని
ఎగ్జామా ఊరికే డాడీ ఏమో అటెండ్ చేపిస్తాను
ఆ అవునులే తెలిని ఎట్లా ఉంటుందొ అంతా
ఆ
ఎక్స్పీరియన్స్
ఉం పైగా మళ్ళా రీకరెక్షన్ కి రీకౌంటింగ్ వచ్చింది ఆప్షన్ సెకండ్ టైమ్ రాసింది దానికి కూడ వదిలినాడు
ఆ
కట్టినం ఈ రోజే
రీ కరెక్షన్ పెట్టివే కౌంటింగ్ కాదు
అదే రీ కరెక్షన్ రీకౌంటింగ్ వదిలినాడు అంటున్నా
ఆ రీకరెక్షన్ పెట్టిండు రీకౌంటింగ్ ఏం చేయడు వాడు
ఉం కట్ పెట్టించినమ్మ్ అదే రీకరెక్షన్ కయితే మూడు వందలో ఆహా ఎనిమిది వందలు అనుకుంటా
రీ వేరిఫికేషన్ కయితే పదమూడు వందలు
ఆ
ఉం
ఎక్కడైనా రీకౌంటింగ్ కి తక్కువ ఉంటుంది రీ కరెక్షన్ కి ఎక్కువ ఉంటుంది ఇదేంది
ఏ అంతేవే ఓ కౌంటింగ్ ఎక్కువ ఉంటుందా నార్మల్గా
ఆహా కౌంటింగ్ తక్కువ ఉంటుంది
అంతే ఈడు కూడా అదే కదా కౌంటింగ్ కి ఎనిమిది వందలు కరెక్షన్ కి పదమూడు వందలు
అవునా నువ్వు ఫస్ట్ ఈ కరెక్షన్ కి ఎనిమిది వందలు అన్నవు
ఆహా
ఏంటేంటో చెప్తా ఉన్నావ్ ఈవినింగ్ కాల్
డాడీ ఇంకా ఆ టైం కి మా ఊరి బస్సులుకి కాలేజీ వదిలింటారు కదా
ఉం
చాల మంది బస్సు నిండిపోయింది ఇంకా ఆ జనాల్ జూసి భయపడి డాడీ తో వెళ్లి పోవచ్చులే అని డాడీ ఈడే ఉన్నాడంట మదనపల్లిలో
ఉం
ఫోన్ చేసింటే ఇంక స్టార్ట్ అయితున్నాను వ వస్తావేమో రా ఇంటికి అని చెప్పినాడు
ఆ
ఇంగ నేను అప్పుడు ఆ దాని దగ్గర కోన్ పెట్టించుకుంటే ఎట్లా లేట్ అయిపోతుంది ఒకవేళ పెట్టిచుకున్నా కూడా ఆరేకి లేట్ అయితది మళ్ళా పోయి బస్సు ఎక్కితే అంత గబ్బు గబ్బు చేసుకుంటా అని డాడీతో వెళ్లి పోయినా గుమ్మని
ఆ చక్కా మొన్నె కొంచమ ఫాస్ట్ గా పెట్టేసానండి కదా కారు లో అయితే మీ డాడీనే ఏమో ఏమ్ ఆరకపోయినా కూడా అట్లనే కూర్చొని వెళ్ళిపోయిండు ఏముంది
అందుకే నేను పో పోయినను ఇంగ డాడి ఆలోపలికి నేను మన్పల్లిలో ఇప్పుడే ఏ మిట్ట దాట్కొని వస్తాన్నా అని చెప్పినాడు నేను స్టార్ట్ అయినప్పుడే డాడీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపో పొయినాడు హా
బస్సు ఎంతకు పొయ్యింది?
బస్సు సెవెన్ కి
అవునా
ఉమ్ అందుకే నేను వాళ్ళకి లేట్ అయితుంది అని గొమ్నా అయిపోయినా ఆ ఆ
లేట్ గా అన్నా ఉనింటే వెయిట్ చేసేటోళ్ళు
ఉమ్
గోరింటాకు పెట్కో ఏమని
ఆ అది పీకాల్ల రుబ్బల్ల లాంగ్ ప్రాసెస్
రేపు ఏంటి ప్లాన్స్ మరి
రేపా? ఇప్పుడే కదా మా అన్న వెళ్నాడు తింటా ఉంటాడు నాకు తెలిసి ప్రశాంతంగా కొంచేపు ఐనంక మా అన్నకు ఫోన్ చేసి కెలుకుతా అన్నప్పు రా అన్న కోసే వాళ్పల్ గుడికి పోదా రమ్మని అడుక్కుంటా
యాడికి
ఇక్కడే కో దగ్గర్లో కోసర్ వాళ్ పల్లె అని ఉంది లే అక్కడ టీటిడి వాల్దే వెంకటేశ్వ స్వామి దిని గుడి ఉంది
ఆహా
ఆడికిపోదాం అని అడుగుతా ఇంకా లేదంటే మా ఊరు అమ్ అమ్మవారి దరికి పోయి వచ్చెస్తా అంతే.
ఉ
ఆ
ఇంట్లోనే ఉంటావ రేపంతా ఇంగా
ఇంగా దుబ్బది వచ్చింటే సినిమాకి పోయింటాం
ఉమ్ ఆ
అది హ్యాండ్ ఇచ్చేసింది.
మేమే వస్తాం మీ ఇంటికైతే
రండి వస్తే చేస్పెట్ ఏం లేదు స్పెషల్స్ స్పెషల్స్
ఏంది స్పెషల్స్
మనమే చేసుకోవల్ల
ఆ అయినా తిన్నీగాదు
ఉమ్ మళీ మాట్లాడినావా బుడ్డాతో
దేని గురించి
అదే కార్యాలు
ఆ మాట్లాడ్నా అదే
ఓకే ఓకే
జీరో అన్నా కదా
ఆ ఓకే ఓకే గాని అవును ఈవినింగు మూతట్ట పెట్టుకున్నావ్ ఏమని అడగల.
నేన్ పండగ లెన్ దాని, తెలిసింద ఇయల ఎందుకు పెట్టుకున్నరో.
ఆ
నేను ఆడునప్పుడే చెప్పినా సున్ నాకిప్పుడుంది సినిమా నాకు అబక్కని.
ఏ
ఇంకేముంది
అల్ట్ అడిగినావా దాన్ని లేకుంటే అదేస్ మాట్లాడేసిందా.
అదే ఫోన్ చేసింది నాకు ఏం చేస్తున్నావు అంటే ఖాళీని అంటే అయితే కార్యల క కాల్ జేస్ తను మాట్లాడు అనింది సరే అని చెప్న్నా
సరే సరేలే
ఆ
అవును రేపుట్ కి రేపటికి నాకు రెండు డ్రెస్సులు సెట్ ఐనయ్
ఏం జరుపండి
ఒకటి మమ్మీ కుట్పిచ్చింది అది పంజాబీ డ్రెస్ లానే అది నేను కలర్ చూసి ఆసపడ్డాను ఆ కలర్ నా పైన దరి ఆ షేడ్ ఆఫ్ బ్రౌన్లే
ఆ మా బ్రౌను సచ్చిపోతునాం నీ బ్రౌన్ తో కదా.
ఏ మీరందరు నాకు అప్పుడప్పుడేవే నేను బ్రౌన్ అంటాంది మళ్ళ మీ దగర చెప్పి ఇంక మీర్ నాకు రిటర్న్ ఉ ఆ బ్రౌను ఈ బ్రౌను అని చూపిచి చూపిచి విసిక్ కొచ్చేసింది తెలుసా నాక్ బ్రౌన్ అంటే
నేన్ ఒలేను ఎవరో అట్ల షర్ట్ ఏసుకోంటే చూసింది కుట్టి చూస్తే సచ్చిపోతుందేమో అనుకున్నా. బాగున్నాడువే కానీ వాడు జెంజ అవుట్ ఫిట్ లా ఉంనింది వాడిది.
ఆహ
కాలేజ్ కి వచ్చేటప్పుడు ఎండ్ అదే సెకండ్ గేడ్ దగ్గర అట్ల చూసా. నిన్న మర్చిపోయిన నీక్ చెప్పడం. నువ్ ఇప్పుడు బ్రౌన్ అంటాంటే
ఆ ఆ డ్రెస్ ఏసుకొంటే ఆ అంత అలా కల్సిపోయింది నా కలర్లో అది
హ
కానీ బాగుంది డ్రెస్ అయితే అంటే పంజాబీ డ్రెస్సే లే పెద్దగా ఏం లేదు అది
ఆవును
ఇంకోటి బ్లూ డ్రెస్ నీ ఫోటో జూపించిన్లా
ఆ లాస్ట్ ఇయర్ దే
అది లాస్ట్ ఇయర్ది కొన్నాం కానీ ఒక స సరి కూడా ఏయలేదు
స్టీర్ బర్త్డేకొచ్చిందే కదా
ఆ పోనీలేవి ఈ సార్ అదన్న ఉంది నా మొఖనికి లేకుంటే అది కూడా లేకుండా ఉనింట.
ఈ దుబ్బదాన్ని కొట్టాల ముందు ఈ దుబ్బది
ఏమంట
ఏం ల క్యాన్సిల్ చేసింది కదా ప్లాన్ లేదు చేయలేదు ఏమోబా ఈ రోజు చేస్తా అనింది చేయలేదు మరి బిజీగా ఉందేమో హలో హలో హ హలో
మ్ మ్
వినిపిస్తాందా నీకు
లే వాళ్ళ తాముూతో మాట్లాడుతా ఉంటుందేమే లె
ఆ సాయంత్రం లక్ష్మిీకి కాల్ చేసిందంట అది బయటకి వచ్చాను ఇట్లా గుడికి పోయినాను అని చెప్ దంట అవునా సరలే అని చెప్పి కట్ చేసిందంట అందుకు అది నన్ను అడుగునిండే తస్లీం ఏమన కాల్ చేసిందా అని లేదువే అని చెప్పా హలో ఒసేయ్ రిప్లై ఇవ్వవే